హలో
హాలో
ఆ అయిందా అండి పని ఆ వినిపిస్తుంది అయిందా పని ఏం చేస్తాండ్రు
ఏ వంట పన్నుల్లోనో వంట పనులు చేస్తున్నామండి
మార్నింగ్ టిఫిన్ అయిందా
ఆ టిఫిన్ అయిందండి
ఏం టిఫిన్ చేసిండ్రు
ఈరోజు ఉప్మా చేసుకున్నామండి
అవునా
ఉ
ఇప్పుడు వంట చేస్తున్నారా
ఆ అయ్య వంట కి ప్రిపేర్ చేస్తున్నా
ఏం కూర చేస్తున్నారు
ఇ రోజు చిక్కుడు వప్పు చేస్తున్నా అండి
మీ చెట్లయేనా
ఆ చెట్ల ఏ నండి చిక్కుడు పప్పు చేసుకున్నాము చెట్లక ఎళ్ళిన చిక్కుడు గాయలు ఎండబెట్టుకొని
ఆ
అందులో ఉన్న గింజలు తీసి వేంపి ఇసురుకున్న తర్వాత పప్పు వస్తది మనకి పప్పు ఇయి పక్కన పెట్టేసుకుంటాం ఒక వన్ ఇయర్ నిల్వ ఉంచుకుంటాము
అవునా అది ఎలా ప్రిపేర్ చేస్తారండి
చిక్కుడుపప్పు మనకు గంజులో వేస్తే తొందరగా ఉడకదు అంది ఓకే మేం కుక్కర్ల వేసుకుంటాము కుక్కర్ ల ఒక ఐదు విజి జిల్ల వరకు ఉంచుకోవాలి కందిపప్పు కంటే ఎక్కువనే ఉంచుకోవాలి విజిల్సు
ఐదు విజిలా
ఆ ఉంచుకోవాలి మె తగా ఉడకడానికి కందిపప్పు కంటే టైం ఎక్కువ పడతది ఇగ ఉడకబెట్టిన్న తర్వాత ఇందులో ఎల్లిపాయ జిలకర్ర
ఊ
వేస్తాము చింతపండు నానబెట్టుకుంటాం ముందే నానాబెట్ ట్టేసుకొని ఇగ అందులో ఎళ్లిపాయ జీలకర్ర కారం వేసిన తర్వాత వేసిన తర్వాత చింత పండు రసము కలిపి పెట్టుకుంటాము
చింతపండు రసం ఏస్తరా
జిలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డ అన్ని వేసి పోబెట్టుకుం ట్టామండి పోపు వెట్టుకున్న తర్వాత ఇవుడు ట్ల పెట్టుకున్న పప్పును అందులో వేస్తాము వేసిన తర్వాత మరిగించుతామండి బాగా
సాంబార్ లాగా
ఆ సాంబార్ లాగా
బాగుంటదా
ఆ చాలా బాగుంటదండి
అవునా మీ చెట్ల అయేనా మీ చిక్కుడు గింజల్ ఉ
ఆ మాచట్లయే
ఇంత తొందరగా ఎండినయ్యా
అంటే పెన సంవత్సరం రెడీ చేసుకున్న పప్పు ఉంటది కదా అండి
అవునవును ఇంకా ఉందా
ఆ ఇంకా ఉంది ఇంగ మరి ఎక్కువ రోజ్ ఇందు నుంచి నా కూడా పురుగు వస్తది అని చెప్పేసి
ఆ
వేస్సు న్నాం
దాన్ని ఎండకి పెట్టాలి కొంచెం పసుపు నూనె రాసి
ఆ అట్లనే చేస్తాను పసుపు నూనె రాసి ముందఅయ్ ఇసిరినప్పుడే పసుపు నూనె రాసి ఎండలో పెడతాం
అవునవును
ఉమ్ మీరు వేసుకుంటారా మీరు ఎప్పుడన్నా వేసుకుంటారా
మేము చిక్కుడుపప్పు తినలేదు ఎప్పుడు ఉమ్ చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చేసేటో ళ్ళు కనీ మేమ్ జినక పోయేటోళ్ళం కందిపప్పు మాత్రమే తింన్
చిక్కుడు పప్పు హెల్త్ పరంగా కూడా చాలా మన్ చిది
ఆ అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు
ఉహు అనపప్పు కూడా వేసుకుంట్రూ
అవును అది కూడా మన్ బాగుంటదంట చిక్కుడు గుడాలేస్తాము మేము
ఉమ్
ఉమ్ నైటు నాన వెట్టుకో ని ఉదయాన్నే ఎండకాల మో టిఫిన్ లాగా కళ్యామాకు అవి వేసుకొని చేస్ కుంటాము
ఉగాదికి ఎళ్ల్లమ్మ పెట్టుకుంటారు కదా ఎల్లమ్మ పెట్టుకుంటా కూడా అన్ని గుడాల అన్ని రక్ క్ల గుడాలు వేస్తారు
ఐదు రకాలు కదా
ఉ ఐదు రకాల గూడలు వేస్తారు ఐదు వేస్తారు తొమ్మిది రకాలు వేస్తారు ఉంటే
అవునవును
ఉ ఎల్లమ్మ కూడా గుడాలేసి పెడు
మీరు ఎసిండ్ర మరి
ఆ మాకు లేదండి ఎళ్ళమ్మా
మాకు కూడా లేదు
అత్తమ్మ వాళ్ళకు ఇంట్లో ఉన్నది ఇంకా మేము వేరు పెట్టుకోవాలేంది కంట అత్తమ్మ దగ్గరనే మొక్కుతారు
ఉ
ఏ ఎవరం వాళ్ళ మిల్లుగా కట్టుకున్నాం కాని అత్తమ్మ దగ్గర ఉందని చెప్పేసి ఎవరం కూడా ఇంకా వేరు పెట్టుకోలే వెళ్ళమని
అవును
ఈ అక్కనే మా ఏరాల వాళ్ళ తోటి కోడలు ఉంటారు కదా వాళ్ళ ఒక రోజు మొక్కుతో పడాలేసి
అవును ఇంకా ఏం చేస్తున్నారు తిన్నారా అన్నం తిన్నారా
ఇంకా తినలేదండి
అవును
న్నాం ఇప్పుడే ఇంకా తినలేదు
మీకి ఇంక ఏం చెట్లు ఉన్నాయి
ఈ చెట్లన్ అంటె ఇంటికి సంబంధించినవి ఆ ఉన్నాయండి టమాట చెట్లు
టమాట పచ్చడి పెడతారా మీరు
టమాటాలు బాగా కాస్తే పెడతాను ఈ వేస్ట్ చేయడం ఇష్టం లేక పెడతాను అరుగులు వేయమండి పచ్చడి పెట్టుకుంటాము
ఎలా పెడతారో కొంచం చెప్తారా ప్రా ప్రాసెస్
ఇక టమాటాలు మంచిగా నీట్ గా కడుక్కోవాలి
ఆ
కడుక్కొని మంచి క్లాత్ పట్టి నీట్ గ తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వాటి ముక్కలు కట్ చేయాలి కట్ చేసి కిలో టమాటాలకి మన చాయ్ తాగే గ్లాస్ ఉ ఉంటది కదా కొలత కొద్దే తీసుకోవాలి ఉప్పు కూడా
ఆ
ఆ కిలో టమాటాలు నేను ఒక గ్లాసడు సాల్ట్ కొలతగ తీసుకొని వేస్తాను
హు
వేసేసి ఇవాళ మనం టమాట్లు కోసేసుకుంటే తెల్లవారిన తరవాత వాటిని మళ్ళా రసంలోకెళ్ళి తీసి ముక్కలుగా మంచిగా పైన ఆరబెడతాను ముక్కలన్నీ టమాటా ముక్కలన్నీ ఆ ఉల్లారబెట్టి చేస్తాను మరి మనకు సంవత్సరం నిలవ ఉండాలంటే ఉల్లారబెట్టి చెయ్యాలి కదండి
అవునవును
ఈ ముక్కలు పైన ఆరబెట్టుకుంటాము ఇ టమాటా రసం ఉంటది కదా అది
ఆ
ఆ గింజల్ని మంచిగా జాలు పెట్టి వడ పోసి అందులో ఉన్న గింజల్ని తీస్తాము
అవునా
అందులో కొత్త చింతపండు ఇప్పుడు మనకు వస్తది కదా సంక్రాంతికి కొత్త చింతపండు
అవును
కొత్త చింతపండు తీసుకొచ్చి కొ కొద్దే అది కూడా మంచిగా లోపల తెల్లది బూజులా ఉంటది కదా అంతా వైట్ గా
అవును
మొత్తం నీట్ గా వేసుకొని ఆ చింతపండులో వేసి
ఆ అవునా ఆ పులుసు కరాబ్ కాదాండి అంటే మరి
ఎన్ని రోజులున్నా రాబ్ కాదండి ఎందుకంటే మనం ఉప్పు వేస్తాం కదా కరెక్ట్గా
అవునవును
అసలే ఖరాబ్ కాదు
ఆఓ
మంచిగా ఇగా మంచిగా నాన్న తర్వాత ఈ ముక్కలన్నీ మంచిగా ఎండుతాయి ఎండిన తర్వాత చింతపండు రసం వేసుకుంటాం కదా అది మిక్సీ పట్టుకుంటామండి
అవునా
మిక్సీ పట్టుకున్న తరవాత ఎండిపోయిన టమాటా ముక్కలు కూడా మిక్సీ పడతాము
అవును
క్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకొని అందులో కావాల సినవి ఆవాలు జీలకర మెంతి పొడి అన్నీ వేంపు కుంటాము
అవునవును
కున్న తర్వాత మిక్సీ అవన్నీ మిక్సీ తిప్పుకొని ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్లా ఇవన్నీ కలుపుతామండి ఆ ఎల్లిపాయ అర కిలో ఎల్లి పై ముద్ద వేస్తాం అందులో పచ్చళ్లనే
హూ
అన్ని కలిపి పోనుకు పెట్టుకుంటాము ఇగ పోనుకు పెట్టేటప్ ప్పుడు కారం అవన్నీ వేస్తాం అందులో ఎండుమిర్చి ఆవాలు జిలకర్ర అన్ని వేసి అ అవన్నీ నిల్వ
బాగుంటదేమో
మ్మ్ ఎండిన పచ్చడి చాలా బాగుంటదండి ఇది
అవునా
హ్మ్మ్
వంటలు బాగా చేస్తారు మీరు అన్నీ
ఆ చేస్తానండి ఇక పిల్లల కోసం మొత్తము హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు పచ్చళ్లు చేసి పంపిస్తా
అవును పిండి వంటలు గుడా అవ అన్నీ గుడా బాగా చేస్తారేమో మీరు
అవునండి పిండి వంటలు గుడా చేస్తామ అంటే పండగలప్పుడు చేస్తాం అంతే హ్మ్మ్
టే కూడ బాగా ఇష్టం ఉన్నట్టున్నది మీకు
ఇగ చె ట్లంటే కూడా ఇష్టమే ఈ ఇంటికి సంబంధించిన పెట్టుకుంట కుంటాం కాలిగుండకుండ
ఆ అవునవును ఇంట్లో చెట్లు ఉంటే అవి కూడా మంచిగుంటది
ఆ చల్లగుంటది ఎండాకాలం మంచిగా
చల్లగుంటది మనకు అన్ని కూరగాయలు ఇంట్లోనే హెల్దీగా దొరకుతాయన్న అంటే మంచిగా ఏవైనా కాని
ఎండాకాలం మేము మొత్తం బయటనే కూర్చుని ఉంటాం చల్లగా ఉన్నది ఇప్పుడు బయట కూర్చుంటే మాకు
ఆ అవును ఎండలు బాగా విపరీతమైనయి అయినయి
ఎండలు కొడుతున్నా ఇక చక్కగా బయటనే మంచాలు వేసుకుంటాము చక్కగా పడుకుంటాం లోపల వేడి వేడి గాలి వస్తాంది ఫ్యాన్ గాలి
కూలర్ పెట్టిండ్ర మరి
కూలర్ పెట్టామండి గాని ఇంట్లో పడుకోము బయటనే
అవునా
ఇంట్లో పోతే వేడి బయటకస్తే చల్లగుంటది మాకు
అవునవును ఇంకా తిన్నారా మరి
తినలేదండి ఇంకా
ఆ టిఫిన్ చేసిండ్రేమో
టిఫిన్ చేసినాం పొద్దునుప్మా
ఆ, ఏం కూర చేసిన్రు ఇప్పుడు?
ఇదా, చిక్కుడుపప్పే చేశానండి. ఆ
బట్టలు అన్నీ పనులూ అయిపోయినాయేమో?
ఆ, బట్టలు ఈరోజు ఇగ పిండలేదండి.
ఊహూ, అవునా?
డిగారు బట్టలు అంటే రెగ్యులర్ గా విండాను. రెండ్రోజుల ఒకసారి విండుతాను.
మ్మ్.. అవునవునా?
మ్మ్
పూజ అన్నీ అయిపోయినాయేమో?
ఆ, పూజ అయిందండి.
ఆ ఇంకేటన్నా మార్కెట్‌కి వెళ్లి? మల్లే ఏమైనా తీసుకొస్తారా?
నేను ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళానండి. అన్ని మా వారే తీసుకొస్తరు. మార్కెట్ నుండి నన్ను ఎప్పుడు కూడా మార్కెట్ కి తీసుకెళ్ళారు, మా ఆయన వద్దంటడు.
అవునా! ఓకే, ఉంటానండి మరి.
ఓకే, అండి.